నమస్కారమండి ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేము బాగున్నామండి కాదండి మీరు కొంత సమయం మాతో కేటాయిస్తారా అండి
అవునండి తప్పకుండా చెప్పండి
అంటే మార్నింగ్ ఏం తిన్నారండి మీరు
ఈ రోజు మార్నింగ్ వచ్చేసి మటన్ అండి మటన్ మధ్యాహ్నం వచ్చేసి తోటకూర ఆ పొద్దున వచ్చేసి మా ఏంటండి
కాఫీ కాఫీస్ అలా ఏమన్నా
కాఫీస్ ఆ తాగుతామండి ఛాయ్ పొద్దున్నే పొద్దున చాయ్ అ చాయ్ తర్వాత ఇక అ చెప్పండి
అంటే మీరు మీ హెల్త్ కోసం మీరు ఏఏ ఫుడ్ తీసుకుంటారండి
హెల్త్ కోసం అనంటే పెద్దగా ఏది లేదండి కాకపోతే కాకపోతే ఏంది అనంటే అప్పుడప్పుడు జావా జావ అంబలి హెల్దీగా ఉండడానికి ఫ్రూట్స్ ఆ మరియు ఇంకా జొన్న రొట్టె ఇవి మరి హెల్ది హెల్దీ ఫుడ్స్ ఎలా ఇవి ఆ హెల్ది హెల్ది ఫుడ్సే ఇవన్నీ అ ఇంకా మీరు మీ
ఆ నేనా అండి
ఆ
నేను మార్నింగ్ చపాతి తిన్నానండి చపాతి పొటాటో కూ ర నా మధ్యాహ్నం రాగి సంఘటిను అదే ముద్ద అంటారు కదండి
ఏమైన ఫుడ్ ఏంటండి
నాకు ఇష్టమైన ఫుడ్ మటన్ అండి
మటన్ మటన్ అంటే ఆ వినిపిస్తుంది మటన్ చర్ మనహా లేకపోతే మటన్ ఫ్రై ఆ
అంటే మటన్ బిర్యానీ అంటే ఇష్టమండి
ఓహో ఓకే ఓకేే ఓకే అండి ఇంకా ఈ మధ్య ఈ మధ్య కాలంలో మీరు ఇంకా ఎక్కువగా ఇష్టపడి తిన్న ఫుడ్ ఏంటండి
అంటే మధ్యకాలంలో ఎక్కువగా ఇష్టపడండి అంటే లైట్ లైట్ ఫుడ్ అండి అంటే ఎక్కువ ఫ్యాట్స్ లేకుండా అంటే ఎండది అయిదే సమ్మర్ సీజన్ కదాండి
ఆ
అందుకని ఎక్కువ శాతం రాగి ముద్ద అలా తింటానండి
మీరు చాలా హెల్ది ఫుడ్ హెల్ది ఫుడ్ ఏ తీసుకుంటరు అంటే ఫ్యాట్ లేని ఫుడ్ అయితే ఎక్కువగా ఫ్యాట్ ఉండకూడదు ఇంకా స్వీట్ ఐటమ్స్ లో మీకు ఏ మీరు ఏవి ఇష్టమండి
హలో
స్వీట్ స్వీట్ ఐటమ్స్లో మీకు ఏమి ఇష్టం అండి
అంటే స్వీట్ అంటే నేను ఎక్కువ తిననండి
అ
అయినా కూడా ఇప్పుడు ఏమన్నా ఇంట్లో అలా దేవునికి ప్రసాదాలు అలా పెట్టేద కూడా తింటానండి
నాకు కూడా ఎక్కువ శాతంగా స్వీట్ ఐటమ్ అంటే పడదండి హార్ట్గా హార్డ్గా ఉంటే ఏదనా ఇష్ హాట్ ఫుడ్స్ లో మంచిగా కరా మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ అని అంటే చాలా ఇ చాలా అంటే చాలా ఇష్టం
అంటే అందులో ఎక్కువ శాతం మాయలు ఉంటాయి
ఆయిల్ అన్నా కాని ఇంట్లో తయారు చేసుకొని తింటామండి బయటి ఫుడ్ ఎక్కువగా ఆ అన్ హెల్త్ ఈ కాబట్టి టి బయట ఫుడ్ ని ఎంకరీజ్ చేయము ఎక్కువ శాతంగా ఇంట్లో ఫుడ్ అయితేనే తింటాం
ఆ చాలా మంచిదండి ఇంట్లో తయారు చేసుకోని తినడం వల్ల
బయటి ఫుడ్ లో ఆయిల్ అనేది బాగుండది బాగా మరి నల్లగా ఉన్న ఆయిల్లోనే వాడు అన్ని చేసిస్తాడు ఒకే ఆయిల్లో అన్ని అందుకోసం బయటి ఫుడ్ లో ఎక్కువ శాత్ తంగా ఇష్టపడకుండా ఇంట్లోనే తయారు చేసుకొని తింటం ఒక స్వీట్ ఐటమ్స్ అంటే మా ఇంట్లో ఎక్కువ నడవయ్
మా ఇంట్లో కూడా స్వీట్ ఐటమ్స్ చేస్తారండి ఫ్రైడే ఫ్రైడే అయినా కూడా నేను ఎకుతిననండి
కని అ మా ఇంట్లో అయితే ఇక స్వీట్ ఐటమ్స్ని అవాయిడ్ చేస్తాం నేను కానీ మా వాళ్ళు ఎవరైనా సరే
అవునండి
హ్మ్మ్ ఇంకా హెల్దీ ఫుడ్స్ జ్యూస్ లాంటివి ఎక్కువ తీసుకోవాలి ఈ ఎండకు ఎక్కువ హెల్దీగా ఉంటే ఎండ టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి హెల్దీకి సంబంధించి జ్యూస్ ఐటమ్స్ లైక్ పుచ్చకాయ కానీ
అవునండి
హెల్తికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవాలే కీరా ఆ జూస్ తాగుతామండి బాదం జ్యూస్ ఇంట్లో తయారు చేస్తాం బాదం జ్యూసు ఆ ఈ చ్చకాయ జ్యూస్ మ్యాంగోస్ కూడా నేచురల్ గా మనం చెట్టు మీదకెళ్లి తెింపుకచ్చుకొని దాన్ని జ్యూస్ చేసుకొని తీసుకుంటాం
చాలా మంచిదండి అలా చేయడం వల్ల
ఇప్పుడు ఈ మ్యాంగోస్ని కూడా మేము ఎక్కువ మార్కెట్లో నుంచి తేము మాకు దగ్గర్లో తోట ఉంది దాంట్లోనే తెచ్చుకొని మేగే మా మేమే మాగ పెట్టుకొని
మేము కూడా అలానే అండి ఈ సమ్మర్ సీజన్ లో ఎక్కువ శాతం గ్రేప్ జ్యూస్ కావచ్చు వాటర్ మిలన్ జ్యూస్ కావచ్చు అలా అవి ఎక్కువ తాగుతామండి
అదే అదే అలానే చేస్తే బాగా హెల్దీ ఉంటదండి హెల్తీ ఫుడ్ కోసం ఇలాంటివి చేస్తేనే బాగుంటది ఇంకా పు ఫుడ్ లో వచ్చేసి మీరు ఎక్కువగా ఫంక్షన్ హాల్ ఫంక్షన్ లో బిర్యానీ అలాంటివి ఎక్కువ తింట తింటరానుకుంట
అవునండి ఎలా చెప్పారండి
ఇంకా అంటే ఉంటాయి కదండి ఇప్పుడు బిర్యానీ అ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ ఏంది అంటే పంక్ ఫంక్షన్లో ఇప్పుడు పె పెద్ద పెద్ద ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బిర్యానీ కోసం ఎక్కువ ఎదురు చూస్తాం కదా మ మేము కూడా అంటే మటన్ బిర్యాని మా సైడ్ ఎక్కువ నడవది గని చికెన్ బిర్యానీ గానీ రెడ్ చికెన్ గానీ ఆ రుమాల్ రోటీ ఇవి మా సైడు బాగా బాగా నడుస్తాయి ఇలా వెళ్ళినప్పుడు మేము కూడా ఎక్కువ శాతంగా వాటి కోసం బాగా ఎదురు చూస్తూ ఉంటాం ఇంకెప్పుడు ఇంకెప్పుడు అన్నట్టుగా ఇష్టపడి తినడానికి హలీం హలీం అనేది కూడా మా ఏరియాలో చాలా స్పెషల్ అది కూడా ఎక్కువ శాతంగా ఇటు ఇప్పుడు పెండ్లిల్లో కానివ్వండి ఆ ఇప్పుడు రంజాన్ సీజన్ లో దొరుకుతుంది ఇటు పెళ్డిళ్ళప్పుడు కూడా ఇప్పుడు అప్పుడప్పుడు మాయవో మంగారం కానివ్వండి ఇలా శుక్రవారం కానివ్వండి మా ఏరియాలో అక్కడక్కడ దొరుకుతుంది
అవునండి అంటే హలీంలో ఎన్ని టైప్స్ ఉంటాయండి హలీం లో
హల్లీంలా వచ్చేసి ఇంక వాళ్ళు రెండు టైప్స్ ఉ చేస్తారండి ఈ మధ్యలో న్న మా ఏరియాలో కొత్తగా ఇది వాటిని ఏమంటారు చిన్న పిల్లవాళ్ళకి సగ్గు సగ్గు సగ్గుబియ్యంతో హలీం చేస్తున్నారు ఈ మధ్యన
అవునండి బాగుంటుందా అండి
కా నేనైతే తినలేదు ఇంకెవరకు బాగుంట ఉంటుందని చెప్పంగా విన్న మా నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఒక అతను తిన్నడైతే బాగుంటుంది అని చెప్పాడు మాకు సంబంధించి ఒక వంట మాస్టర్ వచ్చేసి నా స్నేహితుడు ఆయన వాళ్ళ గురు వాళ్ళ గురువు గారు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చేశారట బాగుందట
ఈ మధ్యాన మా సైడ్ ఈ చికెన్ హలీమ్
అంటే నాకు తెలిసినంతవరకు హలీం అనేది నేను ట్రై చేసినా అనేది మటన్ హలీమ్ ట్రై చేసా చికెన్ హలీం ట్రై చేసా కాజు హలీం అంటారు కదండీ
అది మా సైడ్ ఎక్కువగా ఉంటుందండి ట్రై చేసా మూడే అండి నేను ట్రై చేసినది
మా సైడ్ మేము ఇది కొత్తగా అయి కొత్తగా తయారు చేస్తున్నారు ఇప్పుడిప్పుడే
ఆ
మా సైడ్ ఎక్కువగా మటన్ మటన్ హలీం చికెన్ హలీము బాగా ఫేమస్ కాజు హలిం అంటే పెద్దగా లేదు లేకపోతే ఏందంటే ఇది ఈ సగ్గు బియ్యంతో తో కొత్తగా చేస్తున్నారు
అవునా అండి
బాగుంటుందంట కాంబినేషన్ వచ్చేసి ఇ ఇగ బాగుంటుందని చెప్పారు ఎప్పుడు అన్న వెళ్తే మా స్నేహితులు దగ్గర దొరుకుతది కాబట్టి తినాలి
ఆ అంటే మీరు వీక్లీ ఎ ఎన్ని టైమ్స్ ఎగ్ తింటారాండి
వీక్లీ అన్నది ఏం లేదండి మీకు డైలీ డైలీ వన్ టైమ్ ఎగ్ మాత్రం గ్యారెంటీ ఉంటుంది మా ఇంట్లో
చాలా మంచిదిండి డైలీ ఎగ్ ఎగ్గు తినడం వల్ల
ఇంగ మా పాపకు బాబుకు వచ్చెసి వాళ్ళకి ఇంక ఇష్టమే కాబట్టి ఇంగ డైలీ ఆ డైలీ వన్ టైమ్ అయితే ఎగ్ ఎనీ టైం ఉంటది ఈ రోజు ఎగ్ లేదు అంటే ఆ రోజు ఇల్లు గడవదల్ల ఎగ్
పొద్దున ఏది చేసినా కాని సాయంత్రం వచ్చే సి ఎగ్ ఉండాల్సిందే విక్లీ
వీక్లీ ఒక ఫైవ్ టైమ్స్ ఎగ్గు తీసుకుంటాంమండి మేము
ఆ ఆ ఇంక మాది వీక్లీ వీక్లీ సెవెన్ డేస్కు సెవెన్ డేస్ కూడా మాది ఉండి ఉంటుంది
ఆ
ఇగ ఎగ్ ఎగ్ కానివ్వండి సండే కానీ ఇక చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి సండే సండే సండే ట్యూస్డే ఇవి రెండు కూడా ఉంటాయి ఫ్రైడే ఒకటి మాత్రం ఇ అలో ఉండదు ఇంట్లో
అవునండి
ఎని టైమ్ ఎనివే అన్ని అయి చాపాలంటే మా పాపకు బాగా ఇష్టం మేం చాపలు కూడా ఎక్కువ ఇష్టపడు తింటాం చాపలు ఫ్రై చేస్తాం ఎక్కువ శాతంగా ఆయిల్ ఫ్రై చేసి తింటాం ఇట్లా వండడం కంటే ఫ్రై చేసుకొని ఎక్కువ తింటా
నేనైతే ఎక్కువ శాతం చాపలు నైన్టీ పర్సెంట్ తిననండి
ఆ
వాటి ప్లేస్ లో ఆక్కూరలు అనేది తింటానండి
ఆకుకూరలు అనేవి చాలా మంచిదండి ఈ ఆకుకూరలు పాలకూర కానివ్వండి తోట కూర గానివ్వండి ఇవి బావం బాగుం టాయి ఇంకా బచ్చల కూర అని దొరుకుతుంది మా సైడ్ అది ఇంకా బావుంటుంది హెల్దీ అది రేర్ గా దొరకదు బాగా హెల్దీ ఉంటుంది మా సైడు
అంటే రేర్ ఐటమ్ ఆ అండి
ఆ ఎనకటి వాళ్ళు ఇంకా చాలా చాలా ఆకుకూరలు తినేవార ట ఈ చికెను మటను వీటన్నిటికీ లేకుండానే నాటుకోళ్ళు ఇవన్నీ తినకు కాకుండానే ఆకుకూరలు చాలా తినేవారట గానీ ఇప్పటి వాళ్ళకు సగం తెల్వది వాటి గురించి అ వాళ్ ఆ వాళ్ళు తినే ఫుడ్ లోని సగం కూడా మనకేం తెల్వది
అందుకే అండి వారు అన్ అన్ని రోజులు జీవి
ఆ వాళ్ళు అన్ని రోజులు మనది అరవై సంవత్సరాల వరకే సగం మన జీవి ట ముగిపోతుంది వాళ్ళు ఒక్కొక్కరు వన్ టూరు ఆ వన్ టొంటీ తాకు అంటే మొత్తం నూట ఇరవై సంవత్సరాల దగ్గర దగ్గర ఉండేవాళ్ళు
అవునండి వాళ్ళు ఎక్కువ రోజులో ఎక్కువ సంవత్సరాలు జీవిస్తున్నారండి అంటే అప్పుడు తినిన్న దప్పుడు బియ్యం కావచ్చు
ఆ
అలా అండి అంటే మీరు చికెన్ తిన చికెను ఫారం ఫారం కోళ్ళు తింటారా అండి లేదా నాటుకోడివా అండి అంటే ఫారం కోళ్ళకి ఎక్కువ శాతం డ్రగ్స్ అది మందు ఇచ్చి ఫార్టీ టూ డేస్ లో పెరగాల్సి అంటే నైన్టీ డేస్ లో పెరిగే
చేస్తారు కాని మా సైడ్ మా సైడు వచ్చేసి నాటుకోళ్ళు చాలా తక్కువగా ఉంటాయని నాటు ఐటెమ్స్ చాలా తక్కువగా దొరుకు తాయి కాబట్టి ఫారెన్ కోడి కానివ్వండి ఇంకొకటి జుట్టు కోడి అవి అవి ఎక్కువ నడుస్తాయి బాయిలర్ తక్కువ నడుస్తాది కాకపోతే ఏందంటే నాటు దొరకదు కాబట్టి ఇగ వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా
ధన్యవాదాలండి మీకు తోచిన సమాచారం మా అందజేసినందుకు